హలో నమస్కార మండి ఎలా ఉన్నారు
ఉ బాగున్న మీరు బాగున్నారా
ఉమ్ బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏం లేదు ప్రజెంట్ అయితే ఖాళీగా ఉన్నాం
ఖాళీగా ఉన్నారా తిన్నారా
అయిందక్క మీది
అయిపోయిందండి ఏం తిన్నారు
పూరి చేసుంటే పూరి తిన్నాం మీరు
పూరి తిన్నారా మేము ఎం తిన్నాము అబ్బా చపాతి తిన్నాం గుర్తురాలే సడన్ గా మర్చిపోయా అనమాట ఏం తిన్నామని
అ
చపాతీ తిన్నాం ఇంకా ఏం చేస్తున్నారు హలో హలో హలో